హలో.
ఆ అక్క.
ఎట్టారు.
ఏం లే ఇప్పుడు ములకాయలు కోసిన పొట్టు దిత్తాన.
ఆ పద్దక ఏం చేసినావు.
వద్దు నాక ఏం లేవు వళ మైదాకా పెట్టుకున్నాం. తాగాళ్లకిస బండుకున్నా వాళ్ళు ఫోన్ చేస్తాడు పోయి మైదా పిన్. ఆఫ్రిన్ చల్ ప్రిన్స్ ఫోన్ చేన్. పోయి మైదాకు పెట్టుకున్నప్పుడు వండుకున్నా కాసేపు.
హమ్ పండిందా మరి.
ముందు వడిీంది ఎనక వండలే.
హలో. హలో వినబడతలేదు. హలో. హలో. కట్ చేయకు. కట్ అయిందా. అ ఇట్లనే ఉండన్.